హలో వినిపిస్తుందా
హలో ఆ వినిపిస్తున్నయి బావున్నారండి
నమ
హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి
ఏం చే ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏ ఖాళీనే అండి ఖాళీనే అండి మీరు అండి
ఏం లేదండి భోజనం చేసారా
ఆ చేసామండి మీరు చేశారా అండి
ఉ ఇంకా చేయలేదండి ఇంకా వాతావరణం చాలా వేడిగా ఉంది కదా
అవునండి వాతావరణం చాలా వేడిగా ఉంది మీరు వేడిగా ఉన్నప్పుడు మజ్జిగా జ్యూసెస్ అలా తీసుకుంటుంటారా అండి
ఆ తీసుకుంటామండి ఇంకా మజ్జిగ జ్యూసు ఇంకా కొబ్బరి బోండా ఇంకా ఏదైనా చల్లని కూల్ డ్రింక్ లాంటివి తీసుకుంటూ ఉన్నామండి ఇంకా ఈరోజు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళొచ్చాను
మ్
ఇంక అక్కడైతే చాలా ఎండగా అనిపించింది బయటనయితే
అవునండి మా సైడ్ అయితే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది నలభై ఐదు అలా ఉంటుందండి మా సైడ్ ఎక్కువగా దానిమ్మ జ్యూసులు పైనాపిల్ జ్యూసులు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారండి మీ సైడ్ ఎక్కువ ఫేమస్ జ్యూసెస్ అయితే అండి
అవునం మా దగ్గర ఇంకా కరబుజ జ్యూస్ అండి కరభుజ ఇప్పుడు కొంచెం వాటర్మిలనే
ఆ
ఇప్పుడు అదే కదా ఎక్కువ వాడేది
అవునండి సమ్మర్ లో ఎక్కువగా వాడుతుంటారు
తమ్ముడ్ ఉమ్ ఇంకా ఈరోజు ఉదయాన్నే మం గుడికి వెళ్ళొచ్చాము మరపొద్దున్నే సిక్స్ ఆరు గంటలకెళ్ళి ఎనిమిది గంటల వరక వచ్చాం అయినా చాలా ఎండవొచ్చ చ్చేసింది అప్పటికే
అవునా అండి మీరు గుళ్ళ మీ చుట్టుపక్కల మీ చుట్టు ఒకళ గుడ్లు బాగా ఉన్నాయండి
అవునండి మా చుట్టుపక్కల మ ఉన్నాయి గుళ్ళు చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి
ఓ మా సైడ్ శివాలయాలు ఎక్కువగా ఉన్నాయండి
ఉంటాం
ఓ మా సైడ్ ఎక్కువ శివాలయానికి వెళ్తుంటారండి
మీ దగ్గరలో ఉ మీ దగ్గర ఉన్న టెంపుల్లో ఏది ఫేమస్ టెంపుల్?
మా సైడ్ అయితే ఎక్కువగా శివాలయం ఎక్కువ బాఫేమస్ అనమాట అండి. ఇంకా శివరాత్రి రోజైతే చాలా బాగా జ ఘనంగా జరుపుకుంటారండి శివరాత్రి మాసైడు. ఆ శివాలయం రోజు హరికథ చెప్తుంటారండి అక్కడ. మీ సైడ్ తేమన్నా చెప్తుంటారాండి.
మా మా దగ్గర కూడా శివరాత్రి చాలా మంచిగా జరుపుకుంటాము శివరాత్రి రోజు శివరాత్రి రోజు మేము జాగరణ కూడా చేస్తూ ఉంటాము ఇంకా ఉపవాసాలు చేస్తాము ఆ రోజు ఆ ఇంకా ఏదైనా తీపి పదార్థం చేసుకొని ఆ రోజు తింటాము ఇంకా అన్నమ్మ అలాంటిదయితే ఏమి తీసుకోము ఇంకా భక్తి శ్రద్ధలతో ఆ రోజు మొ శివారాధన చే స్తూ ఏదైనా గుడికెళ్ళి నమస్కరించుకుంటాము.
ఆ మా సైడ్ కూడా అండి మేము గు గుళ్ళలాంటివి. ఉలవలు, అలసందలు అలాంటివి తింటుంటామండి ఉపవాసం ఉండి. ఇక్కా మీ సైడ్ ఫేమస్ ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నయా అండి.
అవునండి ఇంకా మేము ఏదైనా శ్రీరామనవమి కూడా బాచేసుకుంటం శ్రీరా మనవమి రోజు ఇంకా రాములవారి టెంపుల్కి ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్తాము, ఆ రోజు నవమి రోజు ఆ రాముల వారి కళ్యాణం కూడా చూస్తాము. ఆ రోజు ఇంకా అక్షంతలు తీసుకొచ్చుకుందాము ఇం ట్లో ఇంకా దేవుని కాడ సమర్పించుకుంటాం. ఇంకా ఆ రోజు ఆ కల్యాణం చూడ్డం చాలా అదృష్టం కదా. చూస్తూ ఉంటాము. మీరు ఎప్పుడైనా భద్రాచల్ వెళ్ళారా?
భద్రాచలం వెళ్ళలేదండి. మీరు వెళ్ళారా అండి?
ఆ వెళ్ళానండి కుదిరినప్పుడు వెళ్ళండి చాలా బావుంటది అక్కడ. రాముల వారు సీతమ్మ తల్లి
పాదాలు అలాంటివి ఏమైనా ఉంటాయండి రాముల వారి పాదాలు.
అవునం సీతమ్మ పాదాలు ఉంటాయి, రాములవారి పాదాలు కూడా ఉంటాయి. ఇంకా అన్ని చూడొచ్చు మనం ఇంకా దేవుడు అసలు అక్కడ ని నిజంగా ఉన్నాడన్నా అట్టుగనే అనిపిస్తది మనకి.
ఓ మేం కూడా ఉగాది
రోజు వెళ్తే ఇంకా చాలా బావుంటది.
మేము మీ సైడ్ ఫేమస్ మా సైడ్ అయితే ఎక్కువ బాగా తొలి సంవత్సరం అనేసి ఉగాది బాగా జరుపుకుం టంమండి ఉగాది తరువాత శ్రీరామనవమి జరుపుకుంటామండి, ఆ రోజు మా ఊరిలో రథం వస్తది. ఊరి పెద్దలు అంతా కలిసి దేవుని పటాలు తీసుకొని కళ్యాణం చేస్తారు ష్ రాములు వారికి సీతమ్మ వారికి వారికి గుర్తుగా వనవాస్ సం వెళ్ళినట్టుగా మా సైడ్ వనభోజనాలు వెళ్తారండి మీ సైడ్ వనభోజనాలు అలా వెళ్తుంటారా అండి
అవునండి మేము ఈ టైం లో వెళ్తామండి ఇంకా చాలా అంటే ఎండాకాలం అయిపోయినంక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు చె ట్లా మధ్యలోకి వన భోజనాలకి కుటుంబ సభ్యులు బంధు బంధుమి తు స్నేహికల్తో కలిసి ఇంకా వన భోజనాలకు వెళ్తామండి చాలా రకరకాల వంటలు పిండి వంటలు హ్మ్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ చేసుకొని అందరం కలిసి ఏదైనా మామిడి తోట ఇంకా తోటలుంటాయి కదా పెద్ద పెద్ద వృక్షాలున్న తోటలు చెట్ ఇట్ల మధ్యలో భోజనం చేస్తుంటాము మీరు అలా ఎప్పుడైనా చేస్తారా
ఆ మేము ప్రతి ఇయర్ వెళ్తుంటామండి మా కుటుంబ సభ్యులతో మా బంధుమిత్రులతో అలా వెళ్తు ఉంటామండి
అవునండి అలా వెళ్తే అసలు మనకి టైమే కు
మనకు ఒక మెమరీ లాగా ఉండిపోతదండి అవునండి
అవును ఇప్పుడు ఎప్పుడు ఈ బిజీ బిజీ అవునండి ఏప్పుడు ఈ బిజీ లైఫ్ లో ఇంకా ఇంట్లోనే తింటూ ఉంటేను తృప్తి అనిపించదు అదే బయటకెళ్ళి అలా తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది
అవునండి నిజమే అండి ఇంకా మీ సైడ్ ఫేమస్ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటాయండి
ఓ ఇంకా మేము కూడా ఈ మధ్యన అయిపోయింది కదా ఉగాది మేము కూడా చాలా బాగా చేస్ కున్నాము అది ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని
ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఎప్పుడైనా చేశారా అండి
అవును చేసుకుంటాం ఖచ్చితంగా చేసుకుంటాం అండి ఉగాది పచ్చడి ఆరు రుచులు ఉంటాయ్ కదా చింతపండు పులుపు ఇంకా వగరు కోసం వేప పువ్వు
ఆ షడ్రుతులు అంటారండి
కారం అవునండి అది చాలా కచ్చితంగా చేసుకొని ఆ రోజు తాగాలి కదా సో మేమయితే ఖచ్చితంగా తాహమ్ ఇ తము ఇగా బొబ్బట్లు కూడా చేసుకున్నాం ఆ రోజు తీపి పదార్థం మీరు చేసుకుంటారా
ఆ బా జరుపుకుంటాం అండి మేము కూడా అలానే జరుపుకుంటాం ఇంకా దీపావళి మీకేమైనా జరుపుకుంటారండి మీ సైడ్ వాళ్ళు
అవునండి మేము దీపావళి చాలా బా చేసుకుంటాము ఆ రోజు మహా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేస్తాము ఇంకా కొత్త బట్టలు ధరించి మంచిగా ఏదైనా తీపి పదార్థం చేసుకుంటాం ఏదైనా వంటకం స్వీటు అద్ చేసుకున్న తర్వాత ఇంకా రాత్రి అన్ని పాల్లతో ఇల్లును అలంకరించుకొని ఇంక టపాసులు పేలుస్తాం చిన్న పిల్లల చాలా సరదాగా ఆడుకుంటాం అందరం కల్సి మీరల జేస్కొంటారు
కూడా చాలా బాగ పటాసులన్నీ కాల్చి పిల్లలు పెద్దలు దీపాలన్ న్ని గుడి గుడికి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవున్ని చు ట్టికరం దీపాంతుల్ పెట్టేసి బా చాలా బాగ్ జరుపుకుంటమండి అలానే మేమైతే ఇంకా బాగా కృష్ణాష్టమి జరుపుకుంటామండి కృష్ణాష్టమి రోజు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కృష్ణుడు గోపికలు వేషమేసి దాన్ తర్వాత ఉట్టి ఆటగా ఆడుకొని దాన్ తర్వాతా బాగా కలర్సన్నీ హోలీ లాగా చేస్కుంటారండి
అవునండి నా క్కూడ చాలా ఇష్టం ఇంకా క్రిష్ణాష్టమి రోజు చిన్న పిల్లల్ని
ఉ
అవునండి మేము చేస్కుంటాము చిన్న పిల్లల్ని ఇంకా గోపిక లాగ రడి చేడం అబ్బాయ్ లైతే క్రిష్ణున్ లాగా రడీ చేసి మంచిగా ఉట్టి కొట్టించడం ఇంకా ఆ రోజు గుడిలో పాటలు ఏస్కుంటూ మంచిగ భజన చేస్కుంటూ అలా చాలా సంతోషంగా గడుప్తాము క్రిష్ణాష్టమి రోజు గుడా మేము చాల పెద్దగా చేస్కుంటాం అందరు ఉట్టి కొడతారు కదా మేమ్ కుడా అలా కొట్టిపిస్తాము చిన్న పిల్లల్తో
మీరు ఎప్పుడైనా గోపికా వేషం ధరించార అండి
ఆ అవునండి చూస్తాము ఇంక సరే అండి మరి మళ్ళీ కలుద్దాం
ఆ మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలువండి మీరు చాలా బాగా మాకు పండుగ గురిం తెలియజేష్నందుకు
మీక్కుడ క ధన్యవాదాలండి మీ దగ్ గ్గర్నుండి కుడ మేము చాలా సమాచారం తీస్కున్నాము
ఆ ఒహ్ కే అండి రేప్ కలుద్దాం